హలొ
ఆ
ఉ ఇప్పుడు బాగా వినిపిస్తుందా వాయిస్
ఉమ్ వినిపిస్తుంది ఇందాక వినిపించట్లేదు ఆగిపోయింది మరి మధ్యలో ఎందుకో
ఊహు ఊ ఏం టాపిక్స్ మాట్లాడుకోవాలో ఏం అర్ధం కావట్లేదు కానీ ఏదో ఒకటి మాట్లాడుకోవాలి ఉ
సో మా టాపిక్
ఉమ్ ఉప్మా టాపిక్కే ఇంకేంటి ఆ ఉప్మాలో ఏంటి ఆ అట్లు దోశలు అయ్యే ఇంకా
హు హు రాత్రి కుక్క చచ్చిపోయింది.
అయ్యో హు
ఉమ్
ఎక్కడా ఇంకా తీసుకెళ్ళిపోయారా?
ఆ ఎదరకే గెంటేశారు పిల్లలు మా ఇంటి నుంచి కొంచెం ఎదరకీస్ కుంది ఆ యాదరిస్క్ దగ్గరికి గెంటేహార్ అది అక్కడ సచ్చిపోయి అలా పడుంది అరే అరే లాకెళ్తారు ఏం జేత్తరు తెలవదుగాని
హు వామో
హా నీకేంటి అవును వరుం పాప ఊరెలిందటా
ఆ ఊరెళ్ళింది అసలు ఫోన్ చేయట్లేదు మొన్న అయితే ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్తానన్నది కదా ఏళ్ళే వచ్చిందంట ఇంకా అంతే ఇంక దీనికి కూడా చేయట్లేదు మా ఫ్రెండ్క్ కూడా చేయట్లేదు అసలు ఏమైపోయింద్ర బాబా అనుకుంటున్నాం
వల్బా పల్లెటిలిందట
హు
మ్యాచ్చే చూసారంట
ఎవరికి తనకా
హుహ్ మండికాయల్
అయ్యో అసలు మరి ఆ అన్నయ్యా ఏమైపోతాడో
అదే అనుకున్నా అదే అనుకున్నా హు
ఉహ్ అసలే ముందు ఒక అమ్మాయి మా బ్యాచ్ లో అలాగే ఉండేదిలే తన కూడా ఏంట్ టే మేము అసలే ఎప్పుడు రెస్టారెంట్ కేళ్ళినా తాను వచ్చేసి వాడు అయ్య బాబోయి ఏ ఊరికి ఏంటి బండి మీద వాళ్ళిం వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ ఎనక్కొచేవాడు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అని చెప్పి అనుకునే వాళ్ళం మళ్ళీ ఎప్పుడు కొట్టుకునే వాళ్ళు తిట్టుకునే వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కలిసిపోయవారు కలిసిపోయేవారు
ఎప్పుడు
ఇప్పుడైతే మొన్నయితే ఆ కాలేజ్ నుంచి ఇంటర్ నుంచి అదేంటి లాస్ట్ బెంచ్ లో కూర్చునే వాళ్ళం అంటే నా దగ్గరే కూర్చునేదనమాట
ఉ హలో హలో మో హాట్స్పాట్ ఆ